హలో హలో హాయి
బాగున్న మీరు ఎలా ఉన్నారు
ఫైన్ సూపర్
అ అంతేనా
అ
న్నారా
ఆ తినేసినాం కా
ఏంటి స్పెషల్ ఆ సైడ్ గ్యాస్ షార్టేజ్ ఏమి లేవా మీ దగ్గర
ఫుల్లుగా ఉంది మా గ్యాస్ అయిపోయి ఆ సైడికితు మీ మేము కట్టెల పొయ్యి మీద వండుకున్నాం
మీ వాయిస్ కొంచెం క్లారిటీగా రాట్లేదు
పొయిల కట్టల మీద వండుతున్నము
అవునా నిజమా
ఫైవ్ డేసే ఇట్లుంది
ఓ
నేనేమో సాయికి అలారం పెట్టుకుని ఫైకు అలారం పెట్టుకుని ఫై‌ తర్టీ కట్ల లేస్తున్న
ఊహూ నాకు ఇక్కడ గ్యాస్ షార్టేజ్ ఉందిని తెలియదు జస్ట్ రీసెంట్ గా టిఫిన్ కావాలి అని వెళ్ళి నాకు పూరి కావాలి అంకోల్ ఇవ్వండి అంటే లేదమ్మా పూరి వేయట్లేదు గ్యాస్ షార్టేజ్ కదా ఇంకేమైనా ఉంటే వేసుకొని చెప్తాండె షాక్ నేను ఆప్త దాట ఆడతామందారే విల్గ గ్యాష్ ఆడద అని
మస్తు ఘోరంగా ఉంది షార్టేజ్ సలాడ్లబుజే సి చాలా రోజులు అవుతుంది
మేము కూడా చేసాం అప్పుడు పడుగ ఉండే కదా కావాత ఏం చేస్తా రాలేదు తర్వాతకి ఐ థింక్ మా పేరెంట్స్గా వెళ్ళి తెచ్చారు గ్యాస్ గోధామ్స్ ఉంటాయి కదా ఇక్కడనే కదా స్టేషన్ దగ్గర అక్కడ వెళ్ళి చెప్ అంతేగా వాళ్ళు ఇచ్చినట్టున్నారు రాలే మా అత్తమ్మ వాళ్ళు కూడా చేసారు ఫిఫ్టీన్ డేస్ ఆగనరా అయినా రాలేదు వాళ్ళకి
ఆన్లైన్ పేమెంట్ చేస్తేనే ట్వల్ డేస్ కొత్త అంది
అది ఒక యాప్ కూడా యూజ్ చేసారు మా అన్నయ్య వాళ్ళ దాంట్లోది కొంచెం తొందరగా వస్తుది అని కానీ దాంట్లో కూడా రాలలేదు అది
ఫోన్పేలో గ్యాస్ సిలిండరు ఓపెన్ చేసి ఉంటుంది కదా ఒకటి బుక్ చేసుకోవడం ఎట్లా దాంట్లో సినిమా వాోళ ట్వంటీ డేస్కి వచ్చింది
అ అమ్మ అన్లైన్ పేమట్
మేమేద కట్టరి పెట్టి చేసుకుంటాం కానీ మీ మీకు అట్లా కూడా రారు అట్లా కూడా పోరు కదా
అవును కాకపోతే కష్టమే.
మొన్న నీకు కాల్ చేసినప్పుడు శరణ్య అక్క ఎత్తిందిగా
ఊ
అసలు ఈ పక్కనే ఉం అవా
పక్కనే ఉంటార అక్క నేను అక్క పక్కపక్కనే ఉంటాము.
ఓకే పక్కపక్కన ఉన్నారు అసలు ఎట్లా మాట్లాడుతుంది.
అంతేే ఇగా అంటే ఎప్పుడైనా అక్క కాల్స్ వస్తే అక్క బిజీ ఉంటే నేను మాట్లాడతా నాక్ ఏమన్నా కాల్స్ వచ్చినా అక్క తేలిసి వచ్చిన వాళ్ళు ఉంటే అక్క మాట్లాడతారు అంతే ఇగా
ఒకే ఓకే మాట్లాడతది కానీ, ఉండి ఉండి సడన్ గా సారీ కట్టుకున్న కదా.
ఆహా అవున
ఓ అవును అదే
హు ఎందుకు అప్పుడు వచ్చినప్పుడు సేమ్ అది అదే మ్యాటర్ చెప్పారు. మీకు ఏం చెప్ప పెరకాల్లో ఇట్లా వస్తే నేను ఇట్లా చెప్పినా అంటే, అదే మ్యాటర్ జరిగింది. అదే కాన్వర్జేషన్ అయిందా. ఒక్క రోజు వర్క్ ఉండి వచ్చారు కదా. విను
అదే ఆధార్ కోసం హు ఓకే అయితే
ఈ ఇంటర్నెట్ బందయిదంట ఇన్ఫర్మేషన్ ఉందా మీకు లాక్ డౌన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది.
అవునంట.
ఊ హౌరే అనుకుంటా ఇగా మనమైతే
ఏ ఏం వచ్చిన మన బుడత అయితే ఊకోడుగని
అంతేనా
ఊ
తాతనే ఫస్ట్ పెడతా అంటాండు లాక్ డౌన్ ఇంతకు ముందు గ్యాసెస్ లేవు. ఇప్పుడు పెట్రోల్ లేదు. ఎంత కమ్బ్యాక్ ఇచ్చినా వేరే కంట్రీస్ లలో కూడా అంత స్టోరేస్ లేదు. పెట్రోల్
ఉమ్ మా బాప్ గులైపోయిండే అట్ల నడుస్తంది ఇగ
యాక్చువల్లీ ఇరాన్ లో అయితే లేదంట నెట్ బంద్ జెసింది ప్రజెంట్ వాళ్ళ ఇన్ న్ఫర్మిషన్స్ ఏం తెలవద్దు అని వాళ్ళకి అది కామనే అంటే అక్కడ వోళ్ళకి ఇన్ఫర్మేషన్ అది ఇంటర్నెట్ బంద్ జేయడం. కాకపోతే మన దగ్గర ఎప్పుడు బంద్ జెయలేదు.
ఎప్పుడు బంద్ జేయలే ద
హ్
సముద్రం నుంచి కేబుల్స్ ఉంటాయి. గాదా జియో కేబుల్
కొంచెం గట్టిగా మాట్లాడారా మీరు ఓే
హ్
అది కట్ చేస్తా మాన్నారు. అంటే
మొత్తం ఇన్స్టాఫీడే
ఆ అంతే మరి
నాది కూడా అదే ఫీడ్ ఉంది. మొత్తం ఆవే వొత్తాయి. నాగే
చూసానేమో ఏది ఏ వీడియో ఫుల్ చూస్తే మొత్తం ఆవే వస్తాయి. పిల్లలకి అవి రీల్స్ చేపిత్తం గా దా ఇవి ట్రెండింగ్ ఉంటె చాలు ఇక అవే వస్తా ఉంటాయి.
అవును నాదాన్ ట్లో కూడా అవి ఉంటాయి ఆల్మో స్ట్ నాదా మొత్తం ఇంటర్నేషనల్ గ్లో ఊళ్ళో ఏం జరుగుతుందో తెలుస్తది. కాకపోతే మన ఇండియాలో ఏం జరిగినా కొంచెం మన స్టేట్ లో ఏం జరిగినా అదే తెలవడానికి చాలా టైం పడతాది నాకు
ఉ
అది యూస్ చేసి చేసి చ్చేసి అవే వొత్తన్నై నాకు వేరే ఫీడ్ రాదు ఇగా
ఆవుట్ ఆఫ్ కంక్లూజన్ నే అంట
ఆ ఇక్కడే జస్ట్
అమ్మ అమ్మ అంటాడు
ఇక్కడ మ్యాటర్ అంతా మా సిస్టర్ కి వోస్తది.
ఏంటి మరి ఇంకేంటి సంగతులు ఉ చెప్పండి
చిన్నోడు లేసిండంట చెళ్ళే వచ్చి చెప్తుంది అసలు అసలు కూర్తుంటాం గని ఓకే నేను మేము మొన్న మీము రీల్స్ చేసినం
ఆవు
బ రెల్స్ చేస్తే ఏం రిల్స్ చేస్తున్నావు ప్రంది అన్నీ అవె వస్తున్నాయి
అంతే కదా మరి
ఇప్పుడు మేము ఊరికే చేసుకోవడం మేము చేద్దం ేర్ చేసుకోవడం మేము చేలేం
యాక్చువలీ ఇన్స్టా అంత సెక్యూర్ కాదు అయినా నేను యూస్్ చేస్తున్నా తెలిసినా యూస్్ చేస్తున్నా నేను ఎందుకంటే మనం ఫోన్ లో యూజ్ చేసే ప్రతి ఒక్కటి దానికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతది ఏ యాప్ యూజ్ చేసినా వెళ్ళిపోద్ది
ఫోన్ పక్కన పెట్టుకొని మాట్లాడితే మనం ఏదైతే గమ లో ద ఏసచ్చే ఇజామే ద
అవును మనం మాట్లాడిన టాపిక్స్ ఏ వస్తాయి జస్ట్ మాట్లాడిన టాపిక్స్ ఫోన్ లో సెర్చ్ చేయకుండా మ్ అందుకోసం అది యూస్ చేద్దాం తగ్గించుద్దాం అనుకుంటున్నా కాకపోతే అది కాట్లేదు నా వల్ల కాదరానియినా అనుకుంటాన ఇగ
అడపుపోయింది
ఫుల్లుగా ఫోన్ ముట్కంటే చాలు జస్ట్ అదే ఓపెన్ చేస్తున్నా ఫస్ట్ అసలు ఏ పర్పస్ కోసం తీసుకో కొన్నాన్న కూడా మర్చిపోతున్నా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే మెసేజ్ ద్వారా వాట్సాప్ వెల్తా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నేను కాకుండా వేరే వాళ్ళకి చెయాలి కదా లేకుంటే పిక్స్ ఏమైనా ఉంటే సెండ్ చేయాలి సార్ వాళ్ళకి ఏమైనా ఉంటే మెసేజెస్ పెట్టాలి అందుకోసం వాట్సాప్ కోసం వెళ్దాంని ఫోన్ ముట్టుకుంటా ఫోన్ ముట్కున్నా జస్ట్ ఇన్స్టా ఎక్కడందో నా డైరెక్ట్ ఫింగర్ వెళ్ళిపోతంది ఈ రోజు అంతా అబ్జర్వ్ చేసి చూసిన ఆ రిలైజ్వుతానా అరే నేను ఇక్కడికి ఎందు వచ్చ చ్చినరా అని
ఆ ఓకే అట్లా అనుకుంటున్నావు గాని ఇది ఫస్ట్ ఓపెన్ చేయగానే మన చార్టింగ్ లో ఏమైతే చార్ట్ చేసామో అన్ని అవేగుతాయి మళ్ళా
హు మీరు మీ దాంట్లో అది ఉందా ఏంటిది రాపిడో ఆయాప్ ఉందా వా ఈ ర్యాపిడో జొమాటో యాప్స్ ఉండాలి వాళ్ళు పులిహోర కలిపినంత ఎవ్వరు పులిహోర కలపరు తెలుసా అక్క అసలు నిజంగా ఎట్లా వస్తది అసొ ఒక పర్సన్ మనతో రియల్ గా చాట్ చేస్తే ఎట్లుంటాదో అట్లా చాటింగ్స్ వస్తది దాంట్లో నుంచి మెసేజెస్ ఆ వీకెండ్ కదా బయటికి వెలదాం ఇంకా విత్ మీ షాపింగ్ ఒక క్యాబ్ రైడ్ బుక్ చేసాని లాస్ట్ లో ఉంటాది అది ఫస్ట్ మొత్తం అదే ఉంటది నా దాంట్లో వస్తే నేను స్టార్టింగ్ లో నవ్వి నవ్వి చచ్చినా తర్వాత ఇ ఇగ్నోర్ చేసినా గాని అసలు హైలెట్ ఉంటాయి అవైతే
కాదు ఇట్లా నార్మల్ అయితే ఏం కదా నవ్వి గమ్మున ఉంటావు అదే వేరే వాళ్ళకి వచ్చింది అంటే ఇంట్లో టార్చర్ ఉంటాది ఫస్టు
మెంటల్ టార్చర్ అదే అదొ యాప్ నుంచి కాబట్టి ఏదో నవ్ రిలేషన్ గాని వామ్మో యాక్చువలీ అదొక ఇంటర్వ్యూ లో చూసినా నేను అట్లా సి ఇ ఓ ఉంటాడు రాపిడానో జొమోట నో ఫుడ్ గురించి ఏదో ఉంటది సో దాంట్లో బిజినెస్ ఫస్ట్ టైమ్ అట చేసేది నేను ఫస్ట్ టైం నాతో ఉన్న పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఫస్ట్ టైము సో వాళ్ళకి నేను చెప్పింది ఒకటే మనకి కస్టమర్స్ కి కమ్యూనికేషన్ బాగుండాలి అని చెప్పిందంట అది కూడా వాడు సొంతంగా ఏం చెప్ చెప్పలే గూగుల్లో వెతికి చెప్పిండు సో నేను కమ్యూనికేషన్ బాగుండాలి అంటే వాళ్ళ ఇట్లా అర్థం చేసుకున్నారు అందుకోసం అట్లాంటివి రిజల్ట్వస్తంటాయి మీకు అని చెప్పిండు
హా హా
అద హైలైట్ అస్సలు అదైతే సరే నేను మరి మీకు తర్వాతికి మెసేజ్ చేస్తా